హ్మ్ చెప్పు అక్క.
హ్మ్ అయిపోయిందా.
హ్మ్ అయిపోయింది అక్కా మాట్లాడనీకి ఫోన్ చేస్తున్నా ఏం చేస్తున్నావు తిన్నావు అని మాట్లాడే కాసేపు మాట్లాడింది మా ఫ్రెండ్ తో.
అవును అవునులే.
హ్మ్
మళ్ళీ ఇంకా స్నాక్స్ గిక్స్ అన్నీ తింటివ
ఇంగ అంతే ఇంగ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడమే పక్కన పెట్టుకున్నా.
ఆ.
ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేస్తా ప్రస్తుతానికి అయితే ఏమీ తిన్నలే పాపాయ తిన్నా.
ఆ.
ఆఫ్ తిన్నా ఇంకో ఆఫ్ బాక్స్ లో కట్ ఈ హాస్టల్లో ఏముంటాయి అక్క చేసుకునేకి మనము. ఇంటి దగ్గరన్న అయితే చేసుకుంటాము ఈ హాస్టల్లో ఎట్ట చేసుకుంటాం. ఏం చేసుకోలేదు జస్ట్ ఒక ఫ్రూట్ ఒకటి తిన్నా. ఇంకేమి తినలే.
ఆ.
హ్మ్ ఏంటి అక్క. హలో. ఇంగ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క.
ఏం చేస్తాం.
అంతే స్నాక్స్ ఉన్నాయి గా గవి తినేవి స్నాక్స్ ఉన్నాయి అవి తినేవి.
ఆ ఆ
ఊహూ ఎట్లా ఈవినింగ్ అయితే.
ఆ.
హుమ్ మరి అంత ఆకలయితే లేదు లెక్కా
ఆ
పెడతారు కానీ ఇవ్వుటి
దుకార హాస్టల్లో
ఆ నువ్ ఈ టీ తాగితే ఇదే కావాలంటావు
ఆ అంటద్దుగా ఉంటాదే మేం
హుమ్ అంత మంచిగా ఉంటది మీరు టి తప్పా ఏడ తాగను ఈ టి తాగుతె
ఆ
హుమ్ ఎక్కడున్నంగ రోజుకి టీ తాగలనిపిస్తది నీకు
ఏ ఏమేస్తారు అంతగా
నాది అంత మంచి టి తాగలనుంద నీకి
ఓహో రివర్స్ లో చెప్తున్నావా నాక్ అర్ధం కాలే అప్పటినుంచి ఏమేస్ చేస్తారబ్బా అనుకుంటాన్న
ఇంకా స్టార్టింగ్ ఎప్పుడో ఒక టూ డేస్ ఏమో టైమ్ అన్ సిస్టర్ ఇక అంతే
అ
ఇంగ హు క్యూలో పెట్టింటరే అట్ల ఉంటది
అవునవున్ లే
ఎప్పుడన్నా ఏదన్నా హెడ్ ఎక్ అట్లా వస్తే ఇంకా బయటికెళ్ళి తాగేసొస్తం ఇంగ అంతకు ముంచిది ది తిండం ఆ ఎందో అసలు తాగలేదనుకో దాన్ జోల్కే పోము పోయి ఉన్న టేస్ట్ పొగోట్టుకోవడం ఎలా అవసరమా మనకు మహా అంటే ఒకటి టెన్ రుపీస్ ట్వంటీ రూపీస్ పెడితే తాగొచ్చు
ఆ
అంతే కదా
అంతే అంతే
మీ హాస్టలో బానే ఉంటుందా
బానే ఉంటది
హుమ్ మేము ఇక్కడే ఉంటే ఈడ బాగా తాగుతాంటిమి
అంటే పొద్దున్న ఒక్కటే ఇస్తారు మా దాంట్లో
మా దాంట్లో ఉదయం ఇస్తారు ఈవినింగ్ ఇస్తారు కానీ రొండు ఇచ్చినా కూడా ఏం మేలు ఏం లేదు
అవున్లే హుమ్ హూ
హుమ్ మాముల్ మరీ అంత ఘోరంగా చేతారు
హుమ్ అయిన పర్లేదు బానే ఉంటది అంటే పొద్దున
తాగే వాల్లు అట్లే తగుతంటార్ సిస్టర్ ఎట్లా అంటే ఎట్ల తాగుతారో ఏమో తాగేవాలయితే ఇంక తప్పదు కొందరికి పిచ్చి పిచ్చి ఉంటది కదా వాళ్ళు ఎట్లున్న తాగుతారు
హుమ్ అలవాటైపోయింటుంది అది
ఇంగ అలవాటై పొయింటే ఎదో ఒకటి పడల టేస్ట్ చూడరు ఉదయం లేత్తనే పడాలా లేదా కాఫీ అందితారు వాళ్ళు
అవునవును అదే టైం కి తినల్లా అనేది తాగలా అనేది ఉంటది కదా వాళ్ళకి
హుమ్ కొందరికయితే టేస్ట్ మంచిగుంటేనే తింటం లేకపోతే లేదు తినేకుండా మళ్ళా బువ్వ నెక్స్ట్ పూట అయిన తిన్న ఇబ్బందిలేదని కొందరంటారు
మ్మ్
అట్లుండరు గదా
ఆ అలవాటు పడిపోయిన వాళ్ళు అంతే ఇంగ ఆ టైంకి
కావు తినే మ్మ్ కొందరు కొన్ని కొన్ని దాండ్లకు ఇంగ అలవాటు అయిపోయింటారు అది లేకుంటే ఇంగ ఉండలేనంత అలవాటు టు పడిపోయింటరు
ఆ అట్లాంటి వాళ్ళు ఏం చేస్ త్తరు యాదిచ్చిన పలకరు
నీ ఏజినదాగతరు వాళ్ళకి కేేస్ అనిపియదు ఇంగ టయానికి పడిందా లేదా చాలు ఈ రోజుడికి ఇంగ చూసుకున్నాం ఏ టేస్ట్ తో పనిలేదు ఇంగ వాళ్ళకి
అవునవును
ఇంగా తాగినామా లేదా తర్వాత తర్వాత
అడిట్ అయింటరు వాల్లు అంతే
మ్మ్ అంతే కొందరికంతే బలే అలవాటు ఉంటాది సిస్టర్ అసలు కొందరు అయితే ఇంగ త్రీ టైమ్స్ తాగే వాళ్ళు కూడా ఉంటరు
ఆ మేంకూడా పోతామ్ అప్పుడప్పుడు స్ చదువుకుంటా అట్లనే కొంచెం హెడ్ ఏక్ అనిపిస్తే కాఫినట్
అది వేరు అట్లా రిఫ్రెష్ కోసం తాగేది అది వేరు ఒకరెళ్ళీ జన్యూన్ గ తాగే వాళ్ళు కొందరు ఉంటారు మా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు ఇగ కంటిన్యూ గంట కొట్టినట్టు తాగాలంటే నేను తాగల్ల కన్ఫామ్ తాగల్లన్నది
అవున్లే
తాగకపోతే ఇంగ అస్సలు ఉండలేరు అంత పిచ్చిగా ఉంటారు కొందరు కొందరు మేమైతే ఏం రూమ్లో ఎప్పుడన్నా ఫుల్ కోడ్ చేసి ఫుల్ హెడ్డేక్ అయినప్పుడు తప్ప నేను దాని జోలికే పోను మళ్ళీ ఇంట్లో ఉంటే డైలీ మళ్ళాదాగుతా ఈ ఇంట్లో తప్ప ఏడతాగను
మ్మ్ ఇంట్లో మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాం కాబట్టి
మ్మ్ ఇంట్లో ఉన్నాననుకో నేనైతే నేనైతే అప్పుడు పచ్చిపాలే తాగుతాంటి మన తిట్టే లోపు ఇంగ మానేసినా
మ్మ్
తాగద్దండి ఆకలిని ఆ చంపుతది మందం చేస్తది తాగద్దని ఇప్పుడు అప్పుడు మానుకున్నప్పుడు టీ వీయ్యి అలవాటు పడినా
అవున్లే
మ్మ్ మరి తాగలేదని ఏంలా ఎప్పట్ మ్మ్ కోల్డ్ అట్లా చేస్తే ఇంక పొయి ఎళ్ళేసి అల్లం టీ అట్లా తాగుతా అంత మించి ఇంగేం తాగను అదే కోల్డ్ చేసి ఏమన్నా హెడ్ ఏక్ అట్లా ఉండినా బాలేకపోతే తప్ప
అవునా మేము కూడా స్టడీ హాల్లో నుంచి పోతాం అప్పుడప్పుడు మధ్యలో పోయేసిస్తాం
ఉహూ
అంటే ఎక్కువసేపు చదివినా కూడా తలకాయ నొప్పివస్తాది
ఆ తలనొప్పి తీసదా రిలీఫ్ కోసమైనా తగా తాగాల్సిందే తప్పదు మంచి కొంచెం రిలీఫ్ ఇస్తది
అవునా నన్ను పోయి కొంచెం రీగ్రేస్ అయేస్తే మళ్ళీ స్టార్ట్ చేసాం అట్లా
మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అప్పుడు అంత అనిపియ్యదు
ఆ ఉటే చోట ఎంతసే కొ ఉంటది
ఉ అట్లా ఇంట్రెస్ట్ రాదు చదివినా కూడా అట్లనే ఉంటది మొద్దు గా అట్లే ఉంటాం
ఒకసారి నిద్ర అస్తది ఒకసారి ఇగా హెవీ అనిపిస్తది లండన్
హెవీ అనిపిస్తది అలాంటి ఫయిదా కొంచెం రిఫ్రైస్ ఇస్తుంది ప్ర కొంచేపటి వరకు మళ్ళీ అట్లా లేసి కాసేపు అట్లా అట్లా
ఉమ్ అందులోకి బయటకు వస్తాం కదా కొంచెం రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపిస్తది
ఉమ్
దానికోసమయినా సరే వస్తాం బయటికి
ఇ రంగ లేకపోతే కంటిన్యూ అట్లే కూర్చొని కూర్చొని ఉన్నా కూడా అది ఎక్కదు చదివిన కూడా
అవును అ అందుకే ఇంగా చూస్ ఉమ్ చూ చూసుకొని చూసుకొని అస్తాం మేమ్
ఆ బ్రేకి ఈయాల ఫైవ్ మినిట్స్ అట్లా బ్రేకింగ్ మళ్ళీ పూష బ ఫైవ్ మినిట్స్ టెన్ బ్రేక్ ఇచ్చేసి మళ్ళా కంటిన్యూ చేయ్యలా సరిపోతది
ఎంత అనుకున్నా అయితది
మనం పోతే ఇంక అంతే రామ్ కదా ఫ్రెండ్తో కలిసి వెళ్తే ఇంక అంతే వచ్చి చిినట్టే
అవును
ఒక్కరం పోయితే ఫాస్ట్ గా జల్దీగానే వస్తాం
ఆ కానీ ఒక్కరం పోలేం
పోలే ఫ్రెండ్స్ ఎటు తిరిగి ఫ్రెండ్స్ని పడుకోనిపోతేనే ఇంట్రెస్ట్ అస్తది మంచిగా ఉంటది బాగా ఉ ఒకరు తాగాలి అస్సలు అనిపించదు ఇద్దరు ఉంటేనే మాట్లా ఆడతా తాగు ఆ అంటం మంచిగా ఉంటది
ఆ అందులోకి ఆడ సాంగ్స్ పెడతారు కొంచెం ఆ వేరే వైభైపోతది
కాసేపు మంచిగా ఉంటది
పోల్ అంటే అసలు కంఫర్ట్గా అనిపియ్యదు
పోలేము అసలు పోతాము కానీ ఏదేదో జల్దీ జల్దీ అట్లా పోయినామా తాగినమా మళ్ళీ వచ్చేస్తాం అట్లా అనిపియదు రిఫ్రెష్ కూడా ఉన్నట్టు ఉండదు ఎందుకంటే మనం ఒ ఒక్కరేమేపోయి మనమే మాట్లాడత తాగుతాం కదా
ఆ
అందుకే అట్లా రీఫ్రెష్ అయినట్టు అసలు కనిపీయదు
అవునవును
ఫ్రెండ్స్ తో పోతేనే ఏమైనా
ఆ సాంగ్స్ పెడతారు మంచిగ అనిపిస్తాది
సాంగ్స్ వింటూ మంచిగా మాట్లాడుకుంటూ టీ తాగేస్తే అదొక రీఫ్రెష్ ఇస్తది మన మైండ్ కి మళ్ళీ ఏదన్నా చదవాలన్నా కూడా మైండ్కి ఎక్కుతుంది మంచిగా
ఆ లేదంటే నిద్ర వచ్చినపుడు కాసేపు పడుకుని లేస్తా అవును ఓ పది నిమిషాలు పది నిమిషాలు పడుకుంటే
మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంక అంతేలే ఎక్కడైనా కంటిన్యూ ఒకటే నిద్ర ఒకటే చదువు ఒకటి అప్పుడప్పుడు రిలీఫ్ ఇస్తా మైండ్ కి అట్ల ఉంటేనే మంచిగా ఉంటది
అవునవును మీరు నిద్ర వస్తే నిద్రపోరా
నిద్ర పోతానికి వస్తది కానీ నిద్ర పోము
హ్మ్
అందరు అదే పని నిద్రపోవడం మళ్ళ లేవడం మళ్ళీ చూసి చదువుకోవడం
అవునులే నేనైతే నిద్ర ఆపను
అంతేలే
ఆ
హ్మ్ సరే సిస్టర్